హాయ్
ఉ హాయ్ హాయ్ అమ్మ
తిన్నావా
తినీ వోచ్చిన ఇప్పుడే
ఉ ఏం తిన్నావ్
మీ గెట్టి చపాత్
మా హాస్టల్ లో ఈ రోజు పాయసం చేసినారు
హ్మ్ తిను
తింటున్న అదే సేమ్యాల ఖీర్ సేమ్యాలు పాయసం
తిను
తింటున్నా మీకేం చేశారు
మా చపాత్
ఉ ఏం చేస్తానావ్
ఏందొ నేను తినేప్పుడే వస్తాంటి
పొద్దున్నుంచి ఏం చేసినావ్
పొద్దున్నుంచి ఏం చే
ఆ
పొద్దు చేను
పొద్దున్నే ఏం చెయ్ లేదు
ఏం తిన్యావు
ఏ బిస్మిల్లా బాత్
మధ్యానం
మ్మ్
కంది
ఎందొ
మద్ ధ్యానం ఏం తిన్నావు
మధ్యానం నే పలావ్ పలావు
లావ్ దాంట్లేక్ కూర
దాన్లా కేంది లేవ్ ఉత్త పలావ్
ఊహూ ట్ కాలేజ్ లో ప్లేస్ నుంచేం చెప్నారు
బేస్మెంట్ ఇదొద్దు అదే సిఎస్ దెస్ సి యస్ ఇన్ లైన్ ఎలిమెంట్స్ మ్మ్ మ్మ్
నువ్వు కాలేజ్
కాలేజు
కాలేజ్ లో ఇంకేం చేసినవ్
క ది
కాలేజ్ లో నీకి ఎక్కువ ఏ ప్లేస్ అంటే ఇష్టం
నా ప్లేసే ఇష్టం
మీ కాలేజ్ బాగు టదా
వాళ్ళు రాద
పెద్దది చిన్నద
చిన్నది
మ్మ్ హు
మీ కాలేజ్ కంటే చిన్నదే
అవునా
ఏమి చేస్
వాన పడతాంద మీకు వాతావరణం ఎట్లుంది
మ్మ్ మ్మ్
ఆ
సినిమా లే జుల్లేదా
వాతావరణం బానే ఉంది
సినిమాలు ఏం చూడలేదా సినిమాసు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ సినిమాలు ఏం చూడలేదా
చూసిన శనివారం
మ్మ్ హు ఏం చేస్తున్నావు
ఆ
ఏం ఏం చూసినావ్ ప్రోగ్రామ్స్
ఫోగ్రామ్స్ ఇస్తా జీ తెెలుగు ఫోగ్రామ్స్
డ్యాన్స్ బేబి డ్యాన్స్ ఆ బీబీ డ్యాన్స్ ఆ
జ్యోతి ఏవి జడ జీతలు వ్యక్ ఎక్కు చూసా నేను మాటివి చూడను
బీబి జోడిలో నీకు ఎవరు ఇష్టం అమీ పేరు జ బిబి జోడి
బిబి జోడిలో ఈశ్వరి హిరోయిన్
డ్యాన్స్ వేసారావాళ్ళు
ఈశ్వరి హిరోయిన్ ఈశ్వర్ మూవీ ధ్యాన్ వస్ డ్యాన్స్ శేఖర్ మాస్టర్
కాదు కాదు అమర్ వీళ్లు ఉన్నారు జోడిస్
ఓ అమర్ నైనికా
మానస్ వీళ్తె ఇచ్చినండేనా
అమర్ అమర్ మెనకా
ఆ
బానే చేస్తాడు గాని అమర్ బీటా మానసికరా
అమర్ కూడా బానే చేస్తా వేస్తాడు కదా
ఆ అమ బా చేస్తాడు మానస్
మనస్ కూడా బానే వేస్తాడు డ్యాన్స్
వేస్తాడు కాని అమర్ స్టైల్ రా
ఆమ్
అమర్ పైకి దువుకుంటాడు కదా ఐ లైక్ దట్ అ అ పై తిక్లోళ్ళు కాదు వే అఫ్ స్టైల్ సరైనోడు మూవీ చూస్
అ వచ్చేస్నా వచ్చేస్నా ఏం బాలేడు దాంట్లో
పైకి దుక్కుంటాడు కాబట్టి బాగుంటాడు ఆటోమేటిక్ అ ఆ అది ఒకటి అయలది ఐదు దుకాణం సెట్ ఇ ఇ ప్రబ్లమ్ బట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మ్ కొప్పు పైన కొప్ప స్టైల్ అ
మ్ కొప్పష్టలి ఏం బావుంటదండి ఆ స్టైల్
బాగుంటది కొబ్ ఆ ఆ
ఏం నవుతున్నావ్
అ మన ఇనా ఇది కొబ్బరి స్టైల్ ఏనా అంటారు సిప్పర్ సిప్పర్ స్టైల్ అ గోబ్బర్తల్క గోబర్తల గోబర్తలకా వచ్చా ఆ
అవు అంటాడు ఏం బాండదా స్టైల్ నిజంగానే నువ్వు అనుకుం
అదే ఎవరికి నచ్చింది వాళ్ళ కాట్లా ఒకరికి నచ్చినట్ ఉండడం అది సాధ్యం గాదు అది నచ్చినట్ వాడు ఆ
సరే
నువ్వు వాడవ్ గుండు చేపించుకుంటాడు అంటా
నేను ఇట్లే బాగుంట గుండె చేయించుకుంటే ఏమన్నా బాగుంటారు అమ్మాయిలు
ఆ ఏం అబ్బాయిలు పైకి దూపాలు
ఏ మంచిదింటే బాగుంది ఇలా ఓ పక్కకు దూకుని అందర్నీ అడిగినా ఇన్ని తమ్ముడు ఏం పాడ్డాడు ఇట్లా దూకుంటే ఇట్లా దూకుంటేనే బాగుంటాడని చెప్పి
నా తమ్ముడు కాదు అబ్బాయిది ఎ దు గుంటారాని అడిగింది
ఆ ఆ అబ్బాయిలు ఎట్లా దూకుంటే బాగుంటుందంటే ఇలా పక్కకు దూకుంటే బాగుంటుంది
ఆ యాడ చెప్పలేదు లే ఉరికే జబ్
చెప్పినారు
ఆళ్ళ అదే ఓరే పైకి తూకుంట
ఓ పక్కకు దూకుంటేనే బాగుంటుంది అమ్మ చెప్పింది
అమ్మ చెప్పింది అమ్మ స్టైల్ చిన్నప్పుడు
ఆ అప్పస్టిన్ చిన్న అప్పుడే కాదు పెద్దనకంగా చిన్నపిల్లలానే ఉంటారు
ఓ ఉండాల్ల బిహేవియర్ ఉండాల వే ఆఫ్ లైఫ్ స్టైల్ మార్చాలి ఉ ఆ సైడ్కి దుకానం బద్ధిమా బుద్ధిమాంతుందేనంటే అమ్మాయిలు పడదా అమ్మా
మీ కమ్మాయి తిరిగి భోజనం అండి మిమ్మల్ని చదువుకుంటే కొనిచ్చారు రెండు ఈక్వల్ డోంట్ థాట్ లైక్ యువన చే డోంట్ టెల్ ఒకే యు ఓన్లీ స్టడింగ్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ యు అర్ సక్సెస్ఫుల్ ఒకే డు యుఅర్ వర్క్
ఓకే
కే
ఒకే ఒకే ఒకసారి ఒకసారి ఒరిగి పోత నేను
అమ్మాయిలు హ ఆంటీలు ఔషంద్య మనసు
ఆ
చదువుకోండి ఫస్ట్
అవు
మీ సక్సెస్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, యు సి ముఖ్యంగా మీ సిస్టర్ చాలా వెయిట్ చేస్తుంది నీకోసం
కరెక్ట్ అవున
వాళ్ విశిష్టాలు నాన్న కూడా ఎక్కువ సేపు సక్సెస్ అయితడో ఉంది అన్నిటబుల్లకు నీకోసం నువ్వు చూస్తే అమ్మాయిలు పర్రు అంటు
జో హి ష్
వాట్ యూ థింకింగ్ ఎవ్రీడే
ఆ సమయం ఉ ఆ
వై వై యువర్ లఫింగ్
వై మీన్స్ దట్స్ వై
ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు
ఆ తెలుగు తెలుగు రా తెలుగు రాత్ తెలుగు రాదా అవు మ్మ్ ఆ మ్మ్
థ్యాంక్స్ అండి మాతో
అడే పది నిమిషాలు అయింద అండి ఎంత ఈజీగా ఈ యాప్ ద్వారా ఎంత ఈజీగా నచ్చు పోతాంది
ధన్యవాద్ అండి
ధన్యవాదం ధన్య